చెప్పండి చెప్పండి అండి
హలో
వెరీ గుడ్ ఈవెనింగ్ బాగున్నారండి?
బాగున్న అండి
ఆ పిల్లలు బాగున్నరా అండి
హలో బాగున్న అండి
మ్
మీరేలా ఉన్నారు. బాగున్న అవునా ఈ టైంలా అండి గ్యాస్ గిట
మరి ఇబ్బంది అవుతుందండి ఇవాళ బుక్ చేస్తే మాది ఎప్పుడో ఐదవుతుందండి ఇవాళ బుక్ జేస్తె
ఏందో గాని గ్యాస్ మాత్రం బాగా షార్టేజ్ అంటే బాగా షార్టేజ్ అయిపోయింది వార్ గురిం చి ఇంకా అన్ని రోజులు నడుస్తతో ఎందో అర్ధంమయితలేదండి గ్యాస్ గురించి ఎంత క్యూ అంటే బాగ అంటే బా క్యూ అనేది బాగున్నదండి.
ఓకే అండి అవునండి
ఆ బాగా అంటే చాలా అంటే లైన్ల క్యూ నిలబడిన గానీ ఇప్పుడు మన్షులు ఎండ కు నిలబడలేకపోతే చెప్పులు పెట్టి మరీ లైన్ కంటిన్యూ చేస్
అదీ బుకింగ్ చేసిన కూడా ఒక ట్వంటీ డేస్ తర్వాత బుక్ అవుతుందండి మరీ ఇబ్బంది అవుతుందండి ప్రతి ఒకరింట్లో ఆ గ్యాస్ అయిపోతుందంటే భయం భయం ఆందోళనతోటి గురవుతున్నరండి ప్రతి ఒక్కరు.
కొంతమంది ఎలా అంటే ఇప్పుడు న్యూస్లలో అందరిట్ల వస్తుంది వస్తున్నాయి గ్యాస్ మళ్ళా అంటున్నారు దాని తర్వాత ఇక్కడ చూస్తే మాత్రం చాలా అంటే చాలా డిలే ఉం
అవునవును డీలే ఉంది ఇక్కడ ప్రతి ఒక్కరికి అడిగినా కూడా వాళ్ళు ఇవ్వట్లేదండి మరీ ఇబ్బంది ఇబ్బంది అనేసి అంటున్నారండి.
ఆఁ నీళ్ళేమో అక్కడ నుంచి వస్తున్నాయి మన కు షిప్లలో అని ఇస్తున్నారు గ్యాస్.
ఓకే
ఇంకా వారు అనేది చాలా రోజులు నడిస్తే మాత్రం ఫుడ్ కూడ చాలా ఇబ్బంది అవుతుందండి
ఇప్పుడు హాస్టళ్లలో మరీ మరీ ఇబ్బంది అవుతుంది హాస్టల్ పిల్లలు బయట తినాలన్నా కూడా ఎట్లా తింటారు వాళ్ళు హాస్టల్ ఉన్న వాళ్ళకి
వా వా వాళ్ళకు అంటే ఇప్పుడు గవర్నమెంట్ అనేది కొంచెం మో ఎలా అంటే స్టాక్ వచ్చి ఉన్నది కదా స్టాక్ వచ్చి ఉం టది కదా అందు నుంచి ప్రత్యేకంగా వాళ్ళ గురించి శ్రద్ధ అనేది బాగా తీసుకుంటరండి
అవున అండి
బాగా కొంటసీ ఉంటదండి వాళ్ళకి ఎట్లా అం టే వాళ్ళ గురించి బాగా ఆలోచించి, ఫుడ్ గురించి అయినా గానీ దేని గురించి అయినా గానీ వాళ్ళకి చాలా కేరింగ్ ఇస్తుం
ఓకే ఓకే
హ్మ్ అలా అండి ఎలా ఇప్పుడు దాని గురిం వచ్చి ఎంత ఆర్థిక పరిస్థితి ఇబ్బంది అయితుంది కనా ఎకనామిక్ బాగా అంటే చాలా పడిపోయినట్టు కనిపిస్తుంది మన రూపాయి అనేది డాలర్ల పడిపో పోతున్నది డాలర్ రేటు పడిపోతే రూపాయి అనేది కూడా దా మనకు చాలా ఇబ్బంది అయితుంది
అవునండి బాగా ఇబ్బంది ఉంది ప్రతి ఒక్కటి ఇప్పుడు గ్యాస్ తోటే కదాండి వంట చేయాలన్నా ప్రతి ఒక్కటి ఏం చేయాలన్నా కూడా గ్యాస్ లేకపోతే మరి ఇబ్బంది ఇబ్బందిగా ఉంది
ఇప్పుడు సొసైటీ ఎట్లా సొసైటీ ఎలా అయిందంటే ఇప్పుడు మనము పల్లెటూర్లలో గ్యాస్ లేకున్నా తా కట్టలపోయిల కానీ సిటీలలో అపార్ట్మెంట్లలో అక్కడ ఇక్కడ ఉండేటోళ్లకు చాలా ఇ అంటే చాలా ఇబ్బంది ఐ
అవునండి కరెక్ట్ గా అది ఉంది
కొంత మంది సిట్
ఇంత ముందు లాక్ డౌన్లో లో ఎంత పరి పరిస్థితి చాలా బా ఘోరంగా ఉం ఉండెను అది గుర్తుకొస్తే మాత్రం మరీ ఇబ్బంది అనిపిస్తుందిండి
లాక్డౌన్ లా అనేది స్టాక్ వచ్చుడు పోవుడు అనేది కంటిన్యూ నడిసిందండి ఇప్పుడు మాత్రం స్టాకే లేదంటున్నారు కదా
అదే అదే అదే స్టాకే లేదు మరి ఇప్పుడు ఇది ఎన్ని రోజులు ఈడ తందో అర్ధం కావటం లేదు
ఇది చాలా అంటే ఇప్పుడు నడుస్తూనే ఉంటందండి అది ఎలా అంటే ఇప్పుడు ఇరాన్ కున్న యుఎస్ కి ఎలా అంటే నువ్వు ఎంత అంటే నేను ఎంత అన్నట్టు ఉంటాంది వాళ్ళ
ఉహు హు హు
వాళ్ళ గురించి ఇప్పుడు ఏందంటే వాళ్ళు కొట్టుకునే లో కొట్టుక్కకుండా మధ్యలో ఉన్న వాళ్ళు వాళ్లకు చాలా అంటే చాలా ట్రబుల్ అవుతుంది మన మన లాంటి మిడిల్ క్లాస్ ఓళ్ళలకు
అవునండి
ఇండియా మీద బాగా అంటే బాగా ఎఫెక్ట్ కొడుతున్నదండి
ఓకే ఓకే ఓకే
అత్తేగా మన అన్ని మనకు దొరుకుతాయి మనకు అంత ఎఫెక్ట్ కాకుండా చూసుకుంటాం అనేసి అంటున్నారు ఎంత ఆ ఎంత వాస్తము ఎంత అబద్ధమో అర్ధమయితలేదు ఎవరి నీ ఎవరు కరెక్ట్ ఇస్తాలు
ఆ మిసైల్స్ అయితే పడుతున్నాయంండి ప్రతి టీవీ లోగానీ వస్తుంది ప్రతి ఛానల్ లో అప్డేట్ అవుతుంది ప్రతి ఫోన్ లో అప్డేట్ ఇస్తున్నారు మిసైల్స్ అయితే పడుతున్నాయి ఒక నెల మాత్రం బంద్ అనే చెప్తున్నారు ఫ్లైట్స్ ఎగో అది ఇగో అది దేనికైనా కూడా
ఫ్లైట్స్ అన్నిది స్టార్టింగ్ స్టార్టింగ్ అప్పుడుఆ బందీ
కదా అండి ఇప్పుడు కూడా ప్రస్తుతానికి బందే ఉందండి ఎందుకు బంద్ అనేసి అంటే మిసైల్స్ పడుతున్నాయి నాయి దాన్ని మాత్రాన మి మిసైల్స్ పడంగా పడంగా విమానం మీద పడిపో
అది కొంత ఎట్లా అంటే ఇప్పుడు అదర్ కంట్రీ అనేది రూట్ చేంజ్ చేసి నడుస్తున్నది కాకపోతే ఇప్పుడు మనకు దుబాయ్ అనేది అది అనేది అక్కడ కొంచెం ఏంటంటే అటాక్స్ అయినాయి కదా దాని గురించి ఆ బాగా మా ఎకాన్ మనలాంటి ఎవరైనా ఉంటే వాళ్ళకి ఎఫెక్ట్ కాకుండా వాళ్ళ జాగ్రత్తలు చూసుకుంటా వాళ్ళు నడుపు
అవునండి ఇప్పుడు పిల్లలి ఫైనాల్స్ ఎగ్జామ్స్ ఉన్నాయండి పదిహేను రోజులు అయితే పిల్లలకి ఎగ్జామ్ అయిపోతాయి ఆ ఏ ఏప్రిల్ నెల గడువు వరకు
కానీ అక్కడ ఆ క్కడ జాబు వాళ్ళు చేసేటోళ్ళకు మాత్రం చాలా ఇబ్బంది అంటే ఇక్కడా తల్లిదండ్రు లు అందరూ ఇబ్బంది పడుతున్నరు సౌదీ, ఖతర్ అలాంటోళ్ళు చాలా అంటే చాలా బాగా
అక్కడ పంపియ్యడమేం పెద్ద పరిమిత్ మొత్తం అండి అక్కడ పంపించిన్తవాత భయం ఆందోళన అంటే అది కుదరదు గద అండి డబ్బులు సం సంపాదించడానికెళ్ళినప్పుడు
వాళ్ళు ఎలా అంటే ప్రతి రోజు అప్డేట్ టనేది ఇక్కడ తల్లిదండ్రులకు ఇవ్వాల్సి వస్తది, ఎప్పుడైనా నెట్వర్క్ ఇష్యూ ఏమైనా అచ్చి ఏమైనా అయినా గాని వాళ్ళు చాలా అంటే చాలా కంగారు పడుతున్నరండి ఎందుకంటే ఎవరైనా గాని ఆలోచించు కుంటరు గదా మన పిల్లలు మంచిగుండాలే, మనం మంచిగుండాలె అని చూసుకుంటారు గదా
అవునండి అవునండి.
చీ ఇప్పుడు వాళ్ళు చాలా బాగా ఇబ్బంది బడుతున్నరు ప్రతిరోజు వా అక్కడున్న వాళ్ళు గూడా వీడియో కాల్స్, వీడియో అనేది రికార్డ్ చేసి టి మాకు వెదర్ ఇక్కడ ఇట్లా ఉన్నది, అలా ఉన్నది, బాగానే ఉన్నది, బాగాలేదు ఏదనేది అప్ డేట్ అనేది ఇస్తూనే ఉన్నరు.
ఓకే ఓకే ఓకే
ఖతర్, బైరిన్ అటూ ఇటూ ఉంటరు గదా వాళ్ళు
అవును అవును అవును అవును అవును అవును. మా అదే అండి ఇక్కడ ఎట్లానేసి అంటే గ్యాస్ గురించే పరేషాన్ ఉందండి అదీ ఎప్పుడు అది అందోళన గ్యాస్ ఎప్పుడయిపోతే మళ్ళీ కట్టేల పోయి మీద వండుడు ఇయాల రేపు వర్షం గూడ వస్తుంది ఈ వెదర్ అనేది ఎలా ఉంటుందో అర్ధం కావడం లేదు, ఈ వెదర్ వల్ల పరేషాన్ అనిపిస్థాంది
ఉమ్, వెదర్ అనేది బాగా చేంజ్ అయిపోతుంది సడన్లీ అప్పుడే ఎండోస్
అదే అదే అండి ఎందుకిలా అవుతుందో ఏమో అర్ధం అవట్లేదు ఈ ఏప్రిల్ నెలా అచ్చేసరికి ఇప్పుడు మార్చ్ లల్లో ఇంకేమేమ్ చూసుడయితదో అనేసి అదొకటి అందొళన
ఈ ఏప్రిల్ వన్ మంత్ లోనే ఒక్క రెండు నెలలోనే ఒకసారి వారయిపోయింది. దాని తర్వాత వర్షం వచ్చింది, ఆ మార్చ్ లోనే వర్ష్ షం వచ్చింది ఒకటేసారి తుఫాన్లోస్తున్నయి దాన్తర్వాత ఆ ఇదీ ఏమంటరు మనక్ చలేస్తుంది ఎండ కొడుతున్నదండి మొత్తం ర్ మొత్తం ఇయర్ సీజన్ మొత్తం ఈ వన్ మంత్ అనే కనిపిస్తుందండి
ఉమ్ హ్ హ్
ఉమ్ ఎలా అంటే ఒకా రోజు మారినట్టు వెదర్ మారుతున్నదండి
గుడ్ న్యూస్
అలా, ఎలా అంటే ఇప్పుడూ అక్కడున్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నదో మనది ఇక్కడ మనక్ గింత ఇబ్బందయితే వాళ్ళది ఎలా ఉన్నోదో ఎంటిదో ఇబ్బంది ఇబ్బంది ఇబ్బంది బాగా ఇబ్బంది బడుతున్నరు వాళ్ళు అక్కడోళ్ళు బయటకెళ్దామంటే చాలా భయపడుతున్నారట
ఓకే ఓకే ఓకే
ఉమ్ బాగా ఇబ్బంది పడుతున్నరూ, వాళ్ళకేంటంటే తినా తిండి గూడా స్టార్టింగ్ వార్ స్టార్టయినప్పుడు తిండి గుడా వాళ్ళు పోయి మొత్తం సూపర్ మార్కెట్లు ఉంటయి గదా
అవునవును అవును
ఒకటే సారి
గ్రాసరీస్ అవన్నీ దీసుకచ్చి వుంచుకుంటున్నడు గావచ్చు
వన్ మంత్ కు సరిపోయే అంతా కాదు టూ త్రీ మంత్స్ కి సరిపోయే అంతా తీసుకొచ్చి ఫ్రీజర్ ఫ్రీజర్ చేసుకుంటు న్నారా అండి
ఓకే ఓకే ఓకే
త్రీ త్రీ మంత్స్ కూడా కూడా ఉన్నా గాని ఫ్రీజ్ చేసుకొని తింటారు
ఓకే ఓకే
మనకి ఇక్కడ ఫ్రెష్ గా అవైలబుల్ ఉన్నది కాబట్టి మనకు అర్ధం కదండి
ఓకే ఓకే ఓకే ఓ
ఫ్రెష్ ఫ్రెష్ తినే అలవాటు ఉంటది మనకి ఇక్కడ ఫ్రెష్ ఫ్రెష్ తినే అలవాటు ఉంటది మనం పొద్దుగాలా చేసుకున్న కర్రి ఈవినింగ్ తినమండి
అవునవును
అలాంటిది వాళ్ళు ఎలా అంటే త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ స్టోర్ చేసింది కూడా
ఓకే ఓకే వాళ్ళకు అలా ఉం వాళ్ళ అంటే ఎవరికి ఎలా అలవాటు అయితే అలాగా అదండి మనం గ్రేటర్నెస్ అంటే మనకు ఊ ఇక్కడ అలానే ఉంది ఒక మాటకి ఇప్పుడు మనకు కూడా అట్లానే ఒక ఆప్షన్ ఉండేసి ఉంటే ప్రతి ఒక్కరు అడ్జెస్ట్ అవుతారు అది అడ్జెస్ట్ కావడం కాకపోవడం ఇప్పుడు అదే తినాలి ఇదే తినాలని అంటే అది పొగురు పోతు తనం అది మన మీద ఒకవేళ ఆ క్షన్ లేకపోతే తిన్నారా అండి మీరు
సభకు అట్లా అలాగదండి అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళకి సంపాదించాలని దాని మీద వెళ్తే వాళ్ళకు ఫుడ్ కరెక్ట్ ఉండది
అదే మనం ఇక్కడన్న వాళ్ళు కూడా అదే ఆలోచిస్తే మరి ఇక్కడున్న వాళ్ళు కూడా అదే దానికే మనం గొప్పగా ఇదిచ్చేసి అది అట్లనే ఒక అలవాటు పెట్టుకొని అరే ఏమైతది
కొంతమంది కొంతమంది కొంతమంది ఎలా ఉంటారంటే ఇ పని ఏంటిది అనేది పారిపోచ్చేటోళ్ళు కూడా ఉంటారండి ఏ ఇంత పని చేయాల మేము ఎంత పని చేయాలా మేము ఎంత కష్టపడాలా అంత కష్టపడాలా అనేసి కూడా వచ్చేసిన వాళ్ళు ఉన్నారు తు భాగమండి
ఓకే ఓకే ఓకే ఓకే
అక్కడ వెదర్ కూడా ఎలా ఉంటుందంటే మొత్తం వాళ్ళు కూల్ వెదర్ అనేది మన ఎట్లా ఉంటదో దోట్లో ఉండదండి అక్కడ కూల్ వెదర్ ఉండది మొత్తం హాట్ హాట్ ఉంటది ఏసీలలోనే ఉంటారు ప్లస్ తిండి కరెక్ట్ ఉండది నిద్ర కరెక్ట్ ఉండదు వాళ్ళకు ఈ వారయినప్పటి నుంచి చాలా భయం భయం అంట ఐకాన్ వాళ్ళకు
ఓకే అండి ఓకే అండి ధన్యవాదాలండి
ఆ అలా బాగా అంటే బాగా చాలా ఇబ్బంది పడుతున్నారు బాగా అంటే బాగా కష్టపడుతున్నండి వాళ్ళ కు బాగా వాళ్ళకు ఏం చేయాలి ఏంటిది అనేది వాళ్ళకు అర్థమయి తనేది ఏటయా ముందు గురించి కొంతమంది వచ్చేద్దామన్నా గాని ఫ్లట్స్ లేవంటా వాళ్ళ ఇప్పుడు రన్నింగ్ లా
ఓకే అవును అండి
హమ్
సరే అండి ఓకే అండి
ఓకే అండి థ్యాంక్యా